హలో ఆ చెప్పు.
ఎం జేసినవ్.
ఇప్పుడే టిఫిన్ చేసేసి టీ తాగేసి వొచ్చినా నువ్వేం చజెసున్నావు.
నేను గూడ సేమ్ అండి ఇంతాకే టిఫిన్ జెశి. చాయ్ దాగేశి పైకొచ్చేసిన ఖాళీయేనా.
ఆ ఏం టిఫసిన్ జేసినవ్ ఏం బేటీన్ ర్రియాలా.
ఈ రోజు మాకు దోశ వెట్టారండి మరి మీకు.
మా కూడా సేమ్ దోశ సేమ్ పించు.
అవునా.
ఆ బాగుంది రెండుదిన్నా ఎన్ని దిన్నవు నువ్వు.
నేన్ జనరల్ గా మూడు తింటా అండి మూడు తినక పొతే నాకు తిన్నట్టే అనిపియ్యదు.
అంతేలేండి అంటే ఎట్ల అయినా అబ్బాయిలు కొంచెం ఎక్కొ తింటారు అమ్మాయిలు తక్కొ తింటారు గదా.
ఉమ్ అంతే గదా.
ఉ మీతో పాటు సమానంగా మేము కూడా మూడు దినలేేం గదా.
తింటే మంచిదే ఉంటదండి కానీ మీరు తిన.
ఆ తిన్లేమ్ గాబ. మట్టే తినల్లే మండి తినగలుగుతే ఎందుకు దినరు చెప్పండి.
తినాలె తినొచ్చు తే అందరు గదే గదా జిర్ణషయం ఉండేది తినడం ద్వారా ఏమై.
అవునా ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఒకే అంత తింటారా అండి.
అప్పుడు వేరండి ఇప్పుడు సోషల్ ఈక్వాలిటీ వచ్చింది గదా గన్.
సోజల్ ఈక్వాలిటీ అనేది తిండికి కూడా అచ్చింది వచ్చిది అంటే పట్టే అంతా తింటరు గాని స్టామినాకి మించి తిని అవస్థ పాలు కాలేరు కదా
సరే మీదన్న టైం ఉందా మరి మాట్లాడానికి
ఆ ఉన్నది మాట్లాడుతన్నా కదా ఆల్రెడీ
ఉమ్ ఏం లేదండి ఈ పట్నంలో ఉంటున్నా కదా ఎంత సంపాదించినా ఈ పొగ ట్రాఫిక్ తో విసుగు వచ్చేస్తుంది ఈ పల్లెటూరి ప్రశాంతత ఆ స్వచ్ఛమైన గాలి ఇక్కడ దొరుకుతాయ చెప్పండి
నిజమే ఇక్కడ ప్రకృతితో పాటు ఆరోగ్యం కూడా ఉంటది అందుకే ఇప్పుడు మా ఊరు రైతులంతా రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రీయ వ్యవసాయం వైపే అందరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు
అవునా చాలా మంచి విషయం అయితే నగరాల్లో కూడా ఇప్పుడు కెమికల్స్ లేని ఆర్గానిక్ కూరగాయలకే డిమాండ్ చాలా పెరుగుతుంది ఈ సేంద్రీయ పద్ధతి వల్ల రైతులకు మంచి లాభాలు రావడంతో పాటు భవిష్యత్ తరాల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కదా
అవును స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం అట్లా దిగుబడి తక్కువగా ఉన్నా కూడా తర్వాత భూమి సారం పెరిగి పంటలు బాగా పండుతున్నాయి రసాయన ఎరువులు ఖర్చు కూడా తప్పింది దీని వల్ల మా ఊరి రైతులకి
అవును కానీ ఈ పల్లెల్లో పండిస్తారు కదా ఆ ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులు అవి నగరాల్లో వినియోగదారు చేయడానికి వాళ్ళకి అంత తెలీదు కదా మరి సరైన మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయా
ఆ ఇప్పుడు మొత్తం టెక్నాలజీ పెరిగిపోయింది కదా మా ఊర్లో కొంతమంది యూత్ కలిసి ఆన్లైన్ యాప్స్ ద్వారా డైరెక్ట్ ఆర్గానిక్ కూరగాయలని సిటీస్కి సప్లై చేస్తున్నారు
అవునా అద్భుతం అయితే దీనివల్ల ఈ మధ్యలో బ్రోకరేజ్ వల్ల బ్రోక బ్రో బ్రోకర్స్ దోపిడీ కూడా తప్పుతుంది రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుంది అదేవిధంగా ఇట్లా సిటీలో ఉండేటోళ్ళకి ఆ మంచిగా నమ్మకమైన స్వచ్ఛమైన ఆహారం కూడా అందుతుంది
అవును పైగా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మా పల్లెలలో ఉన్న భూగర్భ జలాలు కూడా ఎక్కువ కలుషితం కాకుండా మేము కాపాడుకోగలు తున్నాం
ఇక్కడయితే మొత్తం కాంక్రీట్ రోడ్లే అండి ఎక్కడ చూసినా తార్ రోడ్లు కాంక్రీట్ రోడ్లు మొత్తం ఒక కాంక్రీట్ జంగల్ అయిపోయింది ఎంత వర్షం పడ్డా భూమిలోకి నీళ్లు ఇనుకనీకి కూడా ప్లేస్ లేదు మొత్తం డ్రైనేజ్ లో కొట్టుకుపోయి మళ్ళా రోడ్లపైకే వస్తుంది ఇగా పచ్చదనం గురించి ఏం చెప్పాలి ఉన్న చెట్లన్నీ కొట్టలేసి బిల్డింగ్ కడుతున్నారు అసలు పచ్చదనం అన్నదే మొత్తం కరువైపోతుంది ఈ సిటీలలో
మా పల్లెటూరులో అయితే ప్రతి ఇంటి చుట్టూ చెట్లు తోటలు ఉంటాయి ఉదయం లేవగానే మంచిగా పక్షుల కిలకిల రావాలతో రోజు మొదలైతది ఆ అనుభూతి మీకు ఎక్కడ దొరుకుతంది చెప్పండి
అంతే నిజమే అండి మేము ఉదయం లేవగానే ఇట్లా మేము అలారం పెట్టుకని లేస్తాము పొద్దున్న లెవ్వగానే ఇగా రోడ్ల మీద నుంచి ఆ హారండ్ల గోళ వినాల్సి వస్తది మానసిక ప్రశాంతత కోసం మేమే మళ్ళీ ఇక్కడ నుంచి వీకెండ్స్ పల్లెటూర్లలోకి రావాల్సి వస్తుంది
అట్ల రావడం మంచిదే గదా ఈ మధ్య చాలా మంది సిటీ నుండి ఇక్కడకొచ్చి వ్యవసాయ పర్యాటకం ఎంజాయ్ జేస్తున్నారు ఓ వీకెండ్స్ లో పొలాలలో గడుపుతున్నారు చాలా మంది
అవునవును నా ఫ్రెండ్సు గుడా కొంతమంది ఇట్లనే పల్లెల్లో ఫామ్ ఫ్యామ్లాన్స్ ఉంటాయ్ గదా అవి కొని వీకెండ్స్ లో అక్కడికి వెళ్ళ స్వయంగా మొక్కలు వాడు నారుతున్నారు అదొక పెద్ద ట్రెండైపెయింది ఈ మధ్య
చాలా సంతోషం కానీ ఇట్ల జస్ట్ వీకెండ్ అప్పుడే కాకుండా చదువుకున్న వాళ్ళందరూ పూర్తి స్థాయిలో ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ నె కెరీర్ గా ఎయించుకుంటే ఇంకా మంచి ఉంటది గదా
ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడున్న ఐటు ఉద్యోగాలు వొత్తిడి వ ల్ల ఎవ్వరు భరించలేకబొతుర్రమ్మ చాలా మంది యువకులు గుడా ఏం జెస్తర్రో ఏదో అం అనేసు వ్యవసాయం వైపే మల్లుతున్నారు ఈ ఉద్యోగాలు వొత్తిడి దట్టుకోలేక అందుకే ఇబు మళ్ళా వాళ్ళు ఆధునిక పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్ జేస్తూ మంచి సక్సెస్ జూస్తున్నారు
అవును వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు డ్రిప్పిగేషన్ వాడుతూ ఆర్గా నిక ఎరువులతో అద్భుతాలు సృష్టిస్తున్నారు గదా ఈ మధ్య
అవునవును భవిష్యత్ లో ఆర్గానిక్ ఫుడ్ అనేది విలాసం కాదు ప్రతి ఒక్కరికి కనీసం అవసరంగర్ రాబోతుంది ఎందుకంటే ఆస్పిటల్స్ పాాలవడం కంటే మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండడం మేల్ కదా
కరెక్ట్ ఎప్పినావ్ మనం ఆహారం మందులు గావాలే గాని మందులే మనకు ఆహారం గాకూడదు గదా మాకైతే మా పల్లెటూరి జీవన శైలి ఇదే నేర్పిస్తుంది
మీ మాటలు వింటుంటే ప ట్నం ఉద్యోగం వదిలేసి ఇక్కడంతా కాళీ జేసి పల్లెటూళ్ళోనే సెట్టయ్యి వ్యవసాయం జేస్ కోళ్ళ అనిపిస్తుంది అంతలా అనిపిస్తుంది
తప్పకుండా రా ఇక్కడా మా పల్లెటూర్లు ఎప్పుడూ అందరిని ఆహ్వానిస్తూనే ఉంటాయ్ మనంమంతా కలిసి ప్రకృతిని ఆ కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఊమ్ కరెక్టే జెప్పావ్
ఉ
వచ్చే వారం ఎలాగైనా మీ ఊరికి వొచ్చి ఆ సేంద్రయ తోటను స్వయంగా జూడాలి అక్కడ నేరుగా రైతులు బోవాలి అంటే నాగ్గుడ కొంచెం అర్ధంమైతది
తప్పకుండా రావచ్చు మా ఊర్లో చాలా మంది పెద్ద వయసు రైతులు ఉన్నారు గాబట్టి వాళ్ళు నీకు ఒకప్పుడు పాత సహజ పద్ధతులు మరియు ఇప్పుడు క సాంకేతికతొ ఎలా గల్ ప్తున్నారో నీకు చాలా మంచిగి వివరిస్తారు
తప్పకుండా నగరాల్లో కూడా ఇప్పుడు కొందరు ఈ మిజ్య టెరరస్సుంటాయ్ గదా అక్కడున్న చిన్న చిన్న ప్లేస్లలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ జేశారు ఇక్కడ గుడా కెమికల్స్ బాదా దట్టుకోలే కి కాకపోతే ఏం జేస్తాం ఎంత ఎఫెక్టివ్ గా జేసినా జాగాలేన ప్పుడు ఏం జేస్తాం ఉన్న చిన్న చిన్న ప్లేస్లన్నే ఆర్గానిక్ ఫార్మింగ్ జేస్తున్నారు
అది గుడా కరెక్టే నువ్వు జెప్పింది కూడా నిజమే ఎందుకంటే చిన్న స్తాన స్థలాల్లో పండించడం అంటే చాలా కష్టం అందుకే ఏం చేయ్యాలంటే సిటీ వాళ్ళు ఇట్లా మా పల్లెటూర్లలో ఉండే ఖాళీ భూములను ఇ లీజ్ కు తీసుకోవాలి ఇక్కడ రైతులతో ఒప్పందం చేసుకుంటే వాళ్ళకు కూడా బాగుంటది కదా
అవునవును ఇది చాలా గొప్ప ఆలోచన అసలు దీనివల్ల నగరంలో ఉండే వారికి ఆ తాము కోరుకున్న పంట స్వచ్ఛంగా దొరుకుతుంది అలాగే రైతులకు కూడా పెట్టుబడి బలం తగ్గుతుంది
నిజంగా మళ్ళీ ఈ సేంద్రయ వ్యవసాయం వైపు మాడే రైతులకు స్టార్టింగ్ ఒక రెండు మూడు సంవత్సరాలు దిగుబడి కొద్దిగా తగ్గుతుంది అట్లాంటి టైము లో ఇట్లా ఆర్థిక సహాయం వాళ్ళకి ఎంతో ఆసరాగా ఉంటది కదా
అవునవును అలాగే ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచించి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకి ఇక ప్రత్యేక సబ్సిడీలు మరియు ఉచితంగా విత్తనాలు అందిస్తే ఇంకా యువకులు కూడా ఆ రాబోయే రోజుల్లో యువకులు విద్యార్థులు కూడా రాయ్ వ్యవసాయం సైడు ఆర్గానిక్ వ్యవసాయం సైడు మళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటది
అవును ఈ మధ్య వార్తల్లో చూసాను కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇప్పుడే సేంద్రియ సర్టిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేశారంట దానివల్ల పంట నిజంగానే ఆర్గానికా అని ఈ సిటీల ఉన్న వాళ్ళు ఈజీగా నమ్మవచ్చు
అమనవును మార్కెట్ లో నకిలీ నకిలీ సం నకిలీ ఆర్గానిక్ ఉత్పత్తులు మస్తు ఎక్కువైపోతున్నాయి కదా ఈ మధ్య అసలు ఏది బ్రాండ్ తెలియక సతమతం అయిపోతున్నారు ఇలా సర్టిఫికేషన్ చేయడం ద్వారా ఒక మంచి క్లారిటీ వస్తది కొనుకునే వాళ్ళకి కూడా
ఉమ్ అందుకోసమే కదా క్యూఆర్ కోడ్ పద్ద్దతిని వాడుతున్నారు ఒక్కసారి మనం ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినాం అంటే ఆ పంటకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసు
అవును చాలా మారిపెంది అసలు సాంకేతిక వేతను వ్యవసాయాన్ని ఇంతలా మారుస్తుని అస్సలు ఊహించలేదు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎంతో మారిపోయింది చదువుకున్న వారు కూడా ఇలాగే చదువుకున్న వారు పల్లోకి రావడం వల్ల ఇదంతా మస్తు సాధ్యమవుతది కదా ఇంకా ఎక్కువగా
ఉమ్ ఖచ్చితంగా ఒకప్పుడు ఎట్ల ఉండే వ్యవసాయం అంటే ఓన్లీ చదువుకోని వాళ్ళు మాత్రమే చేస్తార అని అందరు అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక గౌరవప్రదమైన రెఫరెన్స్ రంగంగా మారుతోంది
పల్లెలో పర్యావరణం బాగుండడానికి ప్లాస్టిక్ వాడకం తక్కువగా ఉండడం కూడా ఒక కారణంమని నేను అనుకుంటున్నా లేకపోతే అక్కడ కూడా సేమ్ ఇక్కడ సిటీ లాగా కాలుష్యం పెరుగుతుందా
ఆ మండి దురదృష్టవ శాస్తూ పల్లెల్లో కూడా ప్లాస్టిక్ ఈ మధ్య ఎక్కువనే వాడుత తున్నారు కానీ మేము ఏం చేస్తున్నాం అంటే మా ఇయ కొంత మంది యూత్ టామ్ గాదా వాళ్ళందరం ప్రతి వారం ప్లాస్టిక్ రహిత పల్లె అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించే ప్రోగ్రాం పెట్టుకున్నాం
అయితే ఎంత పెద్ద మున్సిపాలిటీస్ ఉన్నా ఎంత మంది వర్కర్స్ ఉన్నా ఆ ఈ ఉన్న ఉన్న లక్షల మంది జనాల నుంచి వచ్చే చెత్తను వాళ్ళు వేరు చేయలేక పోతురు పెద్ద సమస్యగా మారింది గవర్నమెంట్కి కానీ వర్కర్స్ కానీ ప్రజలకు కానీ
అందుకోసం ఏం చేయాలంటే నగరాల్లో ఉన్న తడి చెత్త నుండి కాంపోస్ట్ తయారు చేసి దాన్ని మళ్ళీ మా పల్లెల్లో ఉన్న రైతులకు తక్కువ ధరకు అమ్మిలు అనుకో అదొక మంచి లోపు గా తయార అవుతది
తయారు చేస్తే ఎరువులు ఆర్గానిక్ వస్తాయి దాని ద్వారా దీని ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంతో బలాన్ని ఇస్తాయి దాని అదే విధంగా కెమికల్స్ తగ్గుతాయి పర్యావరణం కూడా కొంచెం చక్కదిద్దుకుంటుంది
ఆ ఏదేమైనా గాని భవిష్యత్తులో భూమిని ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం పల్లెటూరు ఆ పచ్చదనాన్ని కాపాడి గుండెకాయలు అలాంటిది
ఉ నీతో మాట్లాడాక ఆలోచన ధోరణి మొత్తం చాలా చేంజ్ అయిందండి కేవలం ఆ డబ్బులు సంపాదించడమే కాకుండా మన వంతు మనం పర్యావరణానికి కూడా కొంచెం సహాయం చేస్తే అది ఎంతో ముఖ్యమని రాబోయే తరాల ఉపయోగపడతా అని ఇప్పుడు అర్థమైంది
చాలా సంతోషం మన సంభాషణ కేవలం ఇట్లా మాటల వరకు ఆగిపోకుండా నువ్వు వచ్చే వారం ఊరికి వచ్చినప్పుడు ఆచరణలో పెట్టేందుకు మొదట అడుగు వేద్దాం
చ్ ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చే వారం నీతో కలిసి నేను స్వయంగా వస్తా కదా వచ్చి సాయంకాలం మనం కలిసి పొలాల్లో పనిచేద్దాం నేల తల్లిని దాకతే కూడా ఆ తృప్తి వస్తే మస్తు అనిపిస్తుంది దానిని అనుభవించాలి అనుకుంటున సారీ ఇట్లనే
ఆ అయితే నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు సాంప్రదాయ విత్తనాలను మేము ఎట్లా స్టోర్ చేసుకుంటామో కూడా చూపిస్తాను వాటితో పండే పంట చాలా రోగ నిరోధక శక్తి కూడా పెంచుతది మనకి
అవునవును ఎంతైనా పల్లెటూళ్లలో పండించి ఆ పంటలకు మంచి వాల్యూ కూడా ఉంటుంది కదా నేను తప్పకుండా నెక్స్ట్ మంత్ వీకెండ్ చూసుకొని అన్ని రెడీ చేసుకుని వచ్చి మీ కాల్ చేస్తానండి సరేనా
ఆ సరే అండి
ఆ వచ్చాక మాట్లాడుకుందాం స్వయంగా పొలాల్లో దిగుతూ
ఓకే తప్పకుండా మీరు వచ్చే ముందు నాకు కొంచెం ఇన్ఫార్మ్ చెయ్యండి సరేనా
సరే అండి అప్పటి వరకి